హలో
హలో
ఏం లేదు ఖాలీ తిన్నాం ఉల్లిగడ్డ కోడి గుడ్డు
ఏం చేత్తల్లు చింటుగా
అడుకుంటాళ్ళు
తిన్నరా
తిన్నరు
మామవళ్ళ ఏం చేత్తల్లు పనికి పోయిల్ల
ఇయాళ లేదు వంద రోజుల పని నైట్ కొంచెం వర్షం
ఇక్కడ కూడ పడ్డది వర్షం
బాగొచ్చిందా మామూలుగాన
బానే వచ్చింది గాలి దుమ్మ వచ్చింది వర్షం వ చ్చింది ఆ రెండు అయింది ఇక్కడ కూడా
నాది సేం ఒకటేసారి వచ్చిన్న అక్కడ ఇక్కడ అయితే హు ఈడ కూడా అట్లనే వచ్చింది మా వాళ్ళు ఏం చేతరు
అ పోయిలు పోయిల్లు నడిసిందిగా
అవునా ఇక్కడ బంద్ పెట్టిలు అమ్మోలా కాడ
ఎమనప్పలు చేసుకున్నారా మరి
మొన్నా ఫంక్క్షన్ కి అప్పల్ చేసిలు క అదే లడ్డులు అరిసెలు మడుగులు జయలే అమ్మ
ఆ అవే ఉన్నాయా
అవే ఉన్నాయి మడుగులు ఉన్నాయి లడ్డులు కతం చేసిలు అరిసలు కతం చేసి లు ఈ ఒక మడుగులు అయితే ఉన్నాయి ఉన్నా కూడా ఇంకా నిన్న ఫోన్ చేసి రేపు రాండి మళ్ళా పోతే అక్కనేగా మీరు ఉండేది
అ రేపోత్తరా
ఆ ఇయళ రానన్నాడు రేపు మా మావయ్యకి బియ్యం ఇచ్చేడ్గా
ఓ రేపేనా
రేపే కానీ ఇంగ రేపొత్తా అని చెప్పిన
ఇంగ నేన్ పోంగ మల్ల నేనొచ్చే రోజు అమ్మో నాక్ శాతన అయితలేదు అని అక్కడిక్కడ కూసుంటంది అక్క
అప్పుడు చాతా కాదు
ఉ అటు ఇటు కూర్చుంటంది ఏమన్నా చేసుకొనీ నాకేంది నే తయారయి నేనొచ్చిన ఇంగ వాళ్ళు ఈవినింగ్ పొయిళ్ళెమో
పొద్ మధ్యాహ్నమే పోయిరు
ఐదింటికి పొయిలు అంటండు వినోద్
అంటే అట్టు మధ్యాహ్నం అంటే సాయంత్రమే అందరు కలిసి పొయిరు
నేను నాలుగున్నరకు ఫోన్ చేసిన ఇంటికి చేరినని చేరినప్పుడు అప్ ప్పుడు ఇంటికన్నే ఉన్నారు వాళ్ళు
ఆహ
అప్పుడే వచ్చిందట ఆయన ఓ పొద్దుగల పోయిండు గప్పుడొచ్చిండు ఆ
పండుగలక్ గిట్ల వస్తారా బందేనా ఇప్పటి నుంచి
మేమా
ఆ
వొత్తం అక్క ఆ ఎంత ఎట్ట రాకుంటుంటం వినాయక చవితికి అయితే రావాలనుకుంటా నేనైతే ఎప్పుడైనా ఆ
ఫస్ట్ రోజు రాక్ కున్నా ఫస్ట్ రోజు లాస్ట్ రోజు వస్తే సరిపోతది మధ్యలంటే ఇగ నార్మల్గా ఉంటది కదా మీ పని కూడా చేస్ కోవాలి కదా
మా కోడిపిల్లలకి గిట్లా పోతే ఏం కాదు ఎటు బడి లాస్ట్ రోజు అయినా
ఉండాలే ఆ రోజు ఉండాలే ఫస్ట్ రోజు కూడా ఉండాలిరా ఫస్ట్ రోజు మంచిగా నిమ అదే చేత్తరు గదా వినాయకుని విగ్రహం అంటే నయం
ఎలా ఫస్ట్ రోజు అందకుంటే ఇంగ లాస్ట్ రోజు అయినా కొడతాం ఇంగ చేసేదేముందక్క
ఆ లాస్ట్ రోజు కంపల్సరీ ఉండు నిమజ్జనం కదరా మంచిగుంటది కదా
కానీ కోడి పిల్లలు ఇప్పుడు పోతే అప్పుడు ఆ టైం వరకు వస్తయో పోతయో తెలువదు ఇంగ ఈ రేపన్న మేమ్ పోతే తెలుత్తది ఫోన్ చేస్తాంగా టచ్ లో ఉంటంగా మనమైనా ఫార్టీ ఫైవ్ డేస్ అక్క
ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఉన్ టైం ఉంటదిరా వినాయకచవితి ఆగస్టులో ఉంటది కావచ్చు లాస్ట్ కు ఆగస్టులోను సెప్టెంబర్ లో
ఓ మళ్ళా ఇది మళ్ళా అది క్లీన్ చేసుడు ఉంటది
ఆ మంచిగా చేసుకోర్రి ఇబ్బంది పడకుర్రి మంచిగా చేసుకోర్రి చిన్నదానికి పెద్దదానికి గొడవపెట్ కొకుర్రి ఇద్దరేగాని ఇగ
ఇద్దరమే అయినా ఫోన్ చేసి పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు కదా
నేనదే చెప్తానా ఏదున్నా మీరిద్దరే అర్ధం చేసుకొని మంచిగ్
పిల్లల్ని పట్టుకోమ్మంటట ఆమ్ పట్టుకోదట
ఇప్పుడు అమ్మ వాళ్ళంటి దగ్గర్నే ఉంచుతావా మరి
ఉమ్ ఇదొక్క సంవత్సరం ఈన్నే ఉంచుతా వచ్చేసరికి ఆడ మంచిగా ఏమంట్రూ ఏమౌంట్ కి కే మంచిగా వచ్చి మంచిగా ఉంది అనుకో ఇంగా అక్కన్నే దూరమైన ఇంగా కేసంధల్నే వేసుకుంటా ఇంగా రోజు పోయితీసుకొచ్చి తోలురాన్న తోలువస్తడు ఇప్పుడు ఈ మహేశ్వర్ వాళ్ళ పిల్లలు దివ్యా అని వస్తది అనుకున్నాం గాని అక్కడి యాఊరుదానికి రాదట పక్ కనూర్ కొత్తుదటా ఆ పక్కన ఊర్లో అం ఆ టైం వరకు తోల్ రోజు తోలండి రోజు తీసుకపోండి అని చెప్ తాందా మేడం
అట్లు ఇబ్బంది కాదా పిల్లలకు రోజు తీసుకొచ్చి కా తమ్ముడు తీసుకురమ్మని చెప్పిపోయినావ్ తమ్ముడికి
తమ్మున్నీ
తీసుకురామ్మని చెప్పపోయినవ్ పొద్దుగాలతోలి సాయంత్రం
ఎక్కడ
అక్కన్నే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఆటో ఉన్నది కదా తమ్మునికి
ఇంగా అమ్మవాళ్ళ ఇంటికాన్నే ఊర్లోకి బస్స్ వస్తదిగాక్క
ఆ
అక్కడ మాకాడ అట్లుంది అయితే ఇది ఒక్క సంవత్సరం ఇక్కడ ఉంచ ఈడ జదివిపియండి మేమే ఫీజు గిట్లా ఏదైనా వాళ్ళకే తక్కువ పడ్డా మాకు ఫోన్ చేయండి మేమే వచ్చి ఇత్తాం మేమే కట్టుకుంటాం అన్ని మేమే చేసుకుంటాం
ఆ అదేగాని పిల్లలకి ఏమేం కావాల్నో ఇంకే ఏమేం అవసరం ఉంటాయో
బస్స్ ఎక్ కుతే ఇక్కడ దిగుతారు డైరెక్ట్ అమ్మోల్ల స్టేజ్ కాన్నే చింటు వాళ్ళ స్కూల్ కాన్నే అయినా దిగొచ్చు నెల్లికుదురు సెక్రెడ్ స్కూలు అయితే నిన్నొచ్చిపోయి మొన్న వచ్చిపోయి నిన్న వ వచ్చిపోయిళ్లు వచ్చిపోతే పేరు రాపిచ్చినాం ఇక్కనే ఆ మేము పట్టుకుంటే ఏమైతని చెప్పక ఇంగో మేము
పిల్లలు ఫస్ట్ నువ్వేం ఆలోచించకు ఫస్ట్ స్ట్ ని పని ఒక సంవత్సరం ఎట్ల చేసుకున్నా ఏం కాదు తర్వా కంటే ఇగ వాళ్ళకి అలవాటే ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా పిల్లలు కాబట్టి ఉంటరు
వీళ్ళు ఏమంటారు తెలుసా నానమ్మ కాడ ఉంటరా నాని ఉండరా వీలాంటే ఫస్ట్ ట్వి కనీ నేను ఏమంటాను తెల్సా నానమ్మ కొడుతుది తిడ్ అ మమ్మీ నేను ఆడు ఉండను నేను అమమ్మ కానే ఉంటా అని అంటా
వాళ్ళకంటె ఎక్కువ నా పిల్లల కోసమే కదా ఇప్పుడు చేసుకునేది అంతా ఇబ్బంది పడుకుంటా వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా నువ్వు ఒకటే ఆలోచన పెట్టుకో ఎప్పుడైనా ఫస్ట్ ఇంపార్టెన్స్ హస్ హస్బెండ్ కు హస్బెండ్ తర్వాత పిల్లలు నువ్వేది చేసినా
అక్కడ ఉంచూడు ఇష్టం లేదక్క మీ అమ్మనే అడుగు ఏం కాదు
ఉ ఉండదు ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు అందరు పెడతలే ఇప్పుడు వీళ్ళు పెట్టరని కాదు గాని ఇంపార్టెన్స్ ఎక్కువ పిల్లలు మా నా బిడ్డ ఏమైతది నా వాళ్ళు పనికే కదా పోయేది వట్టిగెం ఉండట్లే కదా అని వాళ్ళు ఆలోచన అన్నట్టు
ఇంకా తమ్ముని కొడుకు కూడా ఉన్నాడు కదా ఇంకా ముగ్గురు కలిసి రోజు ఇట్లా పొద్దున ఎనిమిదింటికి బస్సు వత్తయి సేమ్ ఇంగ మన టైమ్స్ టైమింగ్స్ లెక్కన ఇడ కూడా
తమ్ముని పిల్లలోచ్చీరా
రాలా ఇంకా వాళ్ళు టెన్ డేస్ అయితాంది వాళ్ళు కూడా పోయి అమ్మోల్ల కాడ పండుగ ఉంది కదా నెక్స్ట్ టు సాటర్డే పండుగ ఉంది సాటర్డే సండే ఫ్ర గురువారం బుధవారం రోజు వస్తది
ఆహా ఉంటారా మీరు పండుగకు ఉంటారా పండుగకు ముందే
ఇంక రేపొచ్చి ఇంటికొచ్చి బ్యాగులు చింటుగల్లయి బూట్లు ఇట్లా బూట్లున్న బ్యాగ్స్ బండికొస్తాయి ఒక స్కూల్ డ్రస్ ఒక్కటి కొనాలి
ఆ అక్కనే తీసుకొని స్టిచ్చింగ్ చెపి మంచిగా సరిపోయేటట్టు వాళ్ళకి ఏం కావాలో అన్ని కొనిచ్చి రా ఇంక అంటే ఇగ ప్రతిదీ అంటే వాళ్ళు చిన్నదానికి పెద్ద దానికి వాళ్ళు గొడవ పెట్టుకుంటారు మాళ్ళ పెట్టుకుంటారులే అన్ని పెట్టుకుం రలే గాని కొంచెం మనం చేసేటివి అన్ని చెత్తే సరిపోతది
ఆ వాళ్ళదెం లేదక్ నేను అంటాన మీకి మా ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళలకు చిలుకూరుళ్ల ఆమె ఉంది కదా తెలుసు కదా మా మామతో అన్ని నేన్నన్న మా మమ్మీ అని
ఆ
అమ్మాయి మీ అంటానే ద ఒక్కసారి మాసులు ఆ ఉంది అని
ఆ ఏదేసుకున్నా నువ్వు కూడా ఊకే రంధి పెట్టుకోకు అందరిని ఇడిచిపెట్టు పోతాన నేను ఒక్కదానే స పరేట్ అయిన నేను ఒక్కదాన్నే వాళ్ళిద్దరుగా చ్చని అయన్ని ఆలోచన పెట్టుకోకు అందరం ఒక్కటే నీకు తెలుసు కదా నా గురించి నేనెక్కువ నీతోనే ఉంటా నిదెల్సు నీకేప్పుడు బాదన్పిచ్చిన నికెప్పుడు ఏమన్పిచినా నాకు ఫోన్ చేయ్ నేను మాట్లాడత అప్పుడఅ ఇప్పుడు రండి ఇటు అటు దిరుగుతూనే ఉండాలి జర్నీ ఎస్కుంటా ఒక్క దగ్గర్నే ఉంటే ఊకే బాదపడొద్దు కష్టమే ఉంటది అ ఇప్పుడు అందర్ని వొదిలేసి పోవాల అంటే కష్టమే గాని అదిమనం చేస్కునేది కాదు కదా మనం
ఒక పిల్లలకి ఒక్కడికి బస్సోప్ కాదు అదంతా కాదు కొంచెం పిల్లల్ది ఒక్కటి బస్సు అన్దాకొస్తే మంచిగుండు అన్పి తే ఇంకా ఇదే వదిలిపెట్టి పోవుడే అంటే ఇంక వీళ్ళని వదిలిపెట్టి పోవుడు ఇ
ఇంకా బాదుంటది ఇంకెక్కువ ఉంటది ఎందుకంటే ఫస్ట్ మనం
మన ఎక్కడ దోల్నా ఎక్కడ దోల్నా మనం జూసుకున్నంత ఐతే చూస్కోలేరుగా అక్క మనం కొట్టిన తిట్టిన
పేరెంట్స్ తప్ప ఎవ్వరు జూడర్ర ఏది పెట్ ముట్కున్నా ఏం చె ఇష్టమెన్నైనా మనకు వాళ్ళే ఎక్కు ప్రపంచం అంతే ఇగ వాళ్ళ గురించే బతకాలి లేక పోతే ఇగ
ఆయ్ ఇక్కడ కొంచెం అంతుండలే తమ్ముడైనా అన్న అన్నైనా కొంచెం మర్దలు గూడా మంచిగనే చూస్కుంటది అక్క చెప్తానని
అవును మంచనే చూస్కుంటయ్ చూసినాం కదా
ఉహు అంత ఇబ్బంగవ
కో పిచ్చి పిచ్చి ఆలోచనలు బెట్కోకు నీపిల్లలు నువ్వు నిబ
కదా ఒ ఒక్కటే మాట అన్నాడు ఇంగ నువ్వు మా అమ్మ ఉంచుకోను అంటాంది కదా మీ అమ్మోళ్ళ ఇంటికాన్నే ఉంచు ఫిఫ్ టెన్ డేస్ ఎట్లైనా ఖాళీగా ఉంటాంగ మేము ఫిఫ్టీన్ డేస్లా మళ్ళా అంటే ఫిఫ్టీన్ డేస్ లో అదంతా క్లీన్ జెస్కోవాలి అన్నిజెయ్యాలి అలా ఫైవ్ డేస్ లో క్లీన్ జెసుకుంటే ఇంకా టెన్ డేస్ ఉంటాయ్ ఆ టెన్ డేస్ లో నువ్వు ఇటు రాకు నువ్
ఆ పిల్లల్ని వూసిరండి బండే ఉన్నది కదా మీకెప్పుడు జూడబుద్దైతే అప్ ప్పుడు బండేస్కొనిపోయ్ చూసిర నీదగ్గర్నే కదా అమ్మ వాళ్ళది
సెకండ్ సటడే సండే రాంగనే ఎప్పుడన్నా నెబొయ్ సాయంత్రం ఏముంది గంటసెపే ఎక్కడ జర్నీ బట్టదు అటెంత అస్సల్ ఆటెంతనో ఇటు అంత
అమ్ ఇంక ఇంకేం కావాలన్నా జుస్కో ఇప్పుడు పిల్లల్ల్ను మి మీసార్నో అం మంచిగా చూస్కో టైంకు పెట్టు టాబ్లెట్ ఛీ సరేన వూకే ఆలోషన పెట్కోని ఎడ్వకు పిచ్చిపిచ్చి పనులు జెయకు ముందేఎప్తన సరేనా